ఆఫ
బ
ఏంట అక్క చాలా రోజుల తర్వాత ఫోన్ చేసా ఎలా ఉన్నారు ఇంట్లో బాగున్నారా
బాగున్నారు మీరు ఎలా ఉన్నారు
బానే ఉన్నాం అక్క కొంచెం ఎండలు కొన్ని రెండు రోజుల నుంచి లేవు కదా
అదే అదే వర్షాలున్న ఆ వర్షాలున్న ఏంట్రా
ఏ అట్లే అంటున్నారు ని రావులే అంతగాన
ఏమో వర్షాలున్నాయి అంటున్నారు ఆ మేము కూడా కొంచెం బిజీ లో ఉన్నాం రా షాప్ ఒకటి పెట్టాము ఫ్యాన్సీ షాప్ పోఓ
ఇంటి దగ్గరా
ఆ ఇంటి దగ్గరే పెట్టా
ఆహా వంచి పంది సవాల
ఆ షాప్ పెట్టే అదే షాప్నే ఉంటున్నా బిజీగా కొంచెం ఫెస్టివల్స్ ఉన్నాయి కదా
అవును కదా ఇప్పుడు ఉగాది రంజాన్ వస్తున్నాయిగా జనాలు బానే వస్తారు
ఆ అదే బడిజజీలా ఉన్నాండ
కాదక్క ఎక్కడ తెస్తున్నావు నువ్వు సరుకు
ఆ హైదరాబాద్ నుంచి తె వస్తాం రా ఎక్కువ
అంటే ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళ ఏం అడుగుతారంటే కొంచెం బ్యాంగిల్స్ అనేది కొంచెం స్టోన్స్ వర్క్ కా అట్లా అ కొంచ హెవ అడుగు ఇప్పుడు నార్ల్ వేరే వాళ్ళంటే సింపుల్ వేసుకుంటారు గోల్డ్ కలర్ బ్యాంగ్ వాళ్ళ ఏమో స్టోన్స్ వేస్తారు
స్టోన్స్ అడుగుతారా తెచ్చాం కదా
ఎంత పడుతున్నాయి్ సెట్టు
ఆ పడతాయిరత ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కా ఇ జ్యువెలరీన్ బట్ంటది రా కలర్స్ డిజైన్స్ డిజైన్ ఎక్కువైతే కొంచెం కాస్ట్ కూడా పెరిగిదిరా
గాజులు వాటికి వేరు వేరా చే
మనకి ఆల్ ఐటమ్స్ రా మనకి ఏం కావాలంటే తెప్పిస్తాను ఆల్రెడీ ఉన్నాయి లేకపోతే ఒక ఆర్డర్ పెడతాము ఒక టూ డేస్ టైం పట్టిద్ది అ
చొవలవి కూడా పేడతారా
ఆ ప్రతిది ఊ ఆ సీజెడ్ ఉన్నాయిరా ముక్క పుడకలు అరవంకిలు వడ్డానం ఆర్డర్ పై కూడా ఇస్తా పెళ్లిళ్ళలకు ఆడ పెట్టుకుంటారు చూసావా వాళ్ళు
ఓ అవునవును మా చెల్లి పెళ్లి కి అలా నే తే ఐదు వందలు తీసుకుంది
ఆ మరి మేము కట్లేదా మనం తెలిసిన వాళ్ళు అయితే
ఆ
రమ్మన్నా ఆడ వరికీ
అదేలే
ఉ ఎవరన్న ఉంటే నువ్వు కూడా చెప్పు
చెప్తా చెప్తా ఇప్పుడు ఎందుకంటే మా దగ్గర ముస్లిం వోళ్ళు ఉన్నారులే
ఊ ఉ ఫెస్టివల్ ఉంది రంజాన్ ఆ రమ్ ఊ ఊ రంజాన్ ఉంది కదా
అవును
ఊ అదే ఇంకేంటి రా విశేషా
ఏంటి ఏంటో శబ్దం వస్తుంది నీ దగ్గర
అవునా ఆ ఏం లేదురా కొంచం ఆ ఇప్పుడు ఎలా ఉంది
ఆ ఇప్పుడు ఓకే అదే కొ నీ మాట కంటే ఎక్కువ అదే వినిపిస్తుంది
ఓకే ఓకే ఆ చెప్పురా
ఆ
ఊ అదే బ్యాంగిల్స్ స్టోన్స్ వర్క్ ఆ
చిన్ నెక్లెస్ సేట్లు కూడా ఉంటాయి కదా
ఆ ఉన్నాయి రా ఎవరన్నా కావాలంటే చెప్పు మనం ఫోటో కూడా బెడదాం
అదే అదే ఎందుకంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదా అక్క
ఆ అవును
అయితే కొంతమంది ఏం చేస్తారు ఇప్పుడు పెళ్ళకేళ్ళాలి మనలాంటి వాళ్ళు ఉంటారు పెళ్లికి పోయేవాళ్ళు ఇప్పుడు చుట్టాల అనుకో ఓ చ్ వాళ్ళు కూడా కొంచెం వేసుకుంటా ఉంటారు కదా కొనుక్కొని
అవును అవును అవును ఉన్నాయి రా అవి కూడా ఉన్నాయి ఊ అవి కూడా ఉన్నాయి ఆల్రౌండ్స్ అన్ని అన్ని ఐటమ్స్ అమ్ముతన్నాను మేకప్ బాక్స్లు, మేకప్ పౌడర్సు, సీరంసు హెయిర్ కి సంబంధించింది స్కిన్ కి సంబంధించింది
ఇవి కూడా తకపోయినవ హెయిర్ కి ఇప్పుడు పెళ్ళ కూతుర్లు ఇలా జడ అల్లేట
ఆ ఆ పెళ్ళికూతురు జడ కూడా తెచ్చారా అది ఉంటది కదా ప్లాస్ జాడ లాంటిది అవి కూడా తెచ్చా ఆ సవరాలు కూడా తెచ్చు
జుట్టు మంచిగా సౌరాలు కూడా కొంతమంది హెయిర్ లేని పొడుగు లేనోళ్ళు పెళ్ళికి ఏ ఏస్తారు
ఆ అవును అవి కూడా తెచ్చారా ఉన్నాయి అవి కూడా ఊ ఏమన్నా కావాలంటే చెప్పురా మన దగ్గర మనం చూసిద్దాం మనకు తెలిసిన కస్టమర్స్ అయితే
తను అయితే ఇలా హైదరాబాద్ నుంచి తెప్పించిందంట లోకల్లో కాదు తెచ్చింది
ఊ ఆ అదే అదే బ్యాంగిల్స్ డెయిలీవేర్ బ్యాంగిల్స్ డెయిలీవేర్ ఇయర్ రింగ్స్ సి జడ్డియి గుడున్నైరా ఆ నేను అను అన్నయ ఎల్లంర
ఆహా ఎట్లా ట్రాన్స్ ఈ సామాన్ ఎలా తెచ్చారు
ఆ కారు ఉంది కదా కారు లోనే తెచ్చాంరా కార్ ఎసుకెళ్ళాము తమ్ముడు కారు ఉంది కదా తమ్ముడు కారులోనే ఎళ్ళాము
మీరే వ
లేదు లేదురా మేము ఇగా ఏనక డిక్కీ ఉంది కదా మన కార్ కి దాంట్లో పడేసినం ఇంగా హ్మ్మ్ హ్మ్ అదే హ్మ్మ్ ఆ ప్రతి ఒక్క ఐటమ్ ఉంది ఓఐ అటు ఇటు ట్వంటీ డేస్ అవుతుందిరా
అయినయ
కొన్ని సెల్లింగ్ బాగా జరుగుతుంది తెలిసినోళ్ళు వస్తున్నారు బానే జరుగుతుంది రా సేలు
అంటే అయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతంది ఆడోళ్ళు ఉంటారు అక్క వాళ్ళు డబ్బులు ఒక్కోసారి అందవు ఉ ఉంటాయ్లే ఇస్తారులేగాని ఎనక ముందు అయ్యిది కదా అట్లా కూడా ఇస్తావా అని
ఆ ఇస్తారా ఇన్స్టాల్మెంట్ లో కూడా ఇస్తా
ఆ అదే అంటున్న ఇప్పుడు కొంతమంది అమ్మటే కట్టలేరు తీసుకు
అదే అదేదే వాళ్ళ కోసం కూడా ఇస్తాను ఇన్స్ట్రామెంట్ కంటే మన తెలిసిన వాళ్ళకి ఇస్తాను రా అందరికి ఇవ్వను ఏంటంటే కొంచెమంది ఇవ్వరు బాగా సతా ఇస్తారు తీసుకెల్లి ఊ మాకు అందుకే ఇస్తాను అందరికి ఇవ్వను రా
కొంతమంది ఇవ్వారు
ఆ నీకు తెలిసినోళ్ళు ఎవరైనా అలా కట్టేటోళ్ళు అక్క మంచిగా కడతారు అక్క వాళ్ళకి ఇవ్వొచ్చు అక్క అని చెప్తే నేను వల్లలాంతోళ్లుకి కూడా ఇస్తా ఇస్తాను సరేనా మరి ఇంకేంటి
చాలా తీసుకుంటున్నారు అక్క ఆ ఈ మధ్య హ్మ కొంచెం వెరైటీ వెరైటీ నచ్చితే అలా ఇప్పుడు సెట్లు వేస్తున్నారుగా శారీ కలర్గా
అవును మ
ఆ థ్రెడ్ బ్యాంగిల్స్ ఒకటి హైలైట్ ఐతన్నై ఆ తర్వాత ఏమో ఈ స్టోన్ బ్యాంగిల్స్ ఇప్పుడు ఎలా అంటే ఏ డ్రస్కి కావాలంటే ఆ డ్రస్ క అలా వేసుకోవడం అనమాట
అవును అవును వెంటి అవి కూడా ఆ అవును ఇది ఉంది కదా అంట ఇదింది రెడ్ బ్యాంగిల్స్ రైన్డ్రోప్ బ్యాంగిల్స్ అవి కూడా తెచ్చానరా మరి సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి సైడ్ వేసుకుంటారు కదా లేడీస్
మరి ఇవి పా పెళ్లి కూతుర్లు కావాల్సిన అవి ఉంటాయి కదా ఏమంటారు తల మీద పెట్టుకుంటారు చూడు
ఆ ఆ ఏంటి ఆ అవి కూడా తెచ్చారా స్టోన్ వర్క్ లో ఉన్నాయి సీజడ్ లో కూడా ఉన్నాయి మీక ఎట్లా కావాలంటే అట్లున్నాయి
బ్యాంగిల్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఎంత అక్క
ఉన్నాయిరా ఆ కాస్ట్ అంటే డిజైన్స్ ఉన్నాయిరా డిజైన్స్ బట్టి ఉన్నాయి మనం ఒక డిజైన్ కి చాలా డిజైన్స్ ఉన్నాయి హెవీ ఉన్నాయి అయితే కొంచెం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటాయి కొంచెం తక్కువ అనుకో త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా
ఆ అంటే ఇవి ఈ వన్ గ్రామ్ గోల్డ్ అనే స్టోన్స్ ఎక్కువన్నా ఉండవు కదా మంచిగా ఉంటాయి గోల్డ్ లాగా ఉంటాయి కదా
ంటేరా మంచిగుంటాయి
ఆ
హ
అవి కూడా చాలా మంది ఇప్పుడు టీ టీచర్స్ ంటి కొంచంఫీషియల్ గా ఉండే వాళ్ళ ఏమో అయ్యే అడుగుతారు అక్క ఆ ఇప్పుడు ఎవరన్నా నేను చెప్పాను ఒక జాబ్ చేసి వాళ్ళు వన్ గ్రామ్ గోల్డ్ అడుగుతారు ఎందుకు ఎందుకంటే అవి వేసుకుంటే బాగుంటాయి కదా
అంటే వాళ్ళు స్కూల్స్ క వెతారు స్కూల్ టీచర్స్ వాళ్ళు ఉంటారు కదరాా వాళ్ళు ఎక్కువ కావాల అని అడుగుతారు మనకి
ఆ ఇప్పుడు ఫెస్టివల్స్ అంటే ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళ ఏమో ఈస్టోన్స్ అడుగుతారు
ఆ అవును ఇక వాళ్ళని బట్టి మనం తీసుకొస్తాం ప్రతి ఐటం ముందిదే చెప్పులు కూడా అమ్ముతాను అదే షాప్ లో చెప్పులు చె చెప్పులు చెప్పులు రా
ఓ చెప్పులు కూడా మంచి సేల్ అయితాలే
త్తనం ప్రతి ఒక్కటి ఇవి ఎం ఉంద్రా ఇంగా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లా అవి కూడా మోడల్స్ ఉంటాయి కద రా డైలీ వర్సి ఒకరు కాస్ట్ కొంచెం ఇటువంటి ప్రయాణం చేసేట వాళ్ళ కోసం కాస్ట్ ఉంటాయి కదా
అవునులే
ఉ
ఆ అ మీ దగ్గరయినా షాపులు ఉన్నాయా అక్క ఫ్యాన్సీ షాపులు మీదేనా
ఆ కొంచెం తక్కువరా ఉన్నాయి్ కాగాని కొంచెం తక్కువ మన అందుకోసనే ఇది చూ చేస్తున్నాను ఇది నేను బాగుంటది అని
అవునులే ఇప్పుడు తక్కువ ఉంటే మీ షాప్ కి ఎక్కువ మంది వస్తా ఉంట
ఆ దాంట్లో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదరా వాళ్ళు ఎక్కువ మన దగ్గరకే వస్తారు ఆ ఒక రూపా తగ్గించి ఇస్తా వాళ్ళు కూడా
అదే మంచి